ఆ ఏం చేతున్నారు
ఏం చేయట్లే ఇప్పుడే పని అయింది.
పోయిందా త్రిపుర బడికి
పోయింది నిన్న బుక్స్ ఇచ్చారు. నోట్స్ కూడా ఇచ్చారు. పోల్ పోయింది
వీళ్లు కూడా పోయి ఆరు రోజులైంది. మెషినే కుడుతున్న నేను.
నా జాకెట్ల ఏమన్నా కుట్టారా. ఆపుతున్నారా.
కుట్లే కుట్లే. ఇప్పుడు అర్జెంట్ వి వచ్చినాయి. అయ్యే కుడుతున్నాం. ఇద్దరం కలిసి.
అదే మరి నేను జాకెట్ ఆది జాకెట్ తెచ్చిందాక ఆగుతారా. కుడుతారా. ఒకటి, రెండు.
కొలతలు రాసుకున్నా కానీ ఫోటో తీసుకుందాం అనుకున్న మర్చిపోయినా మళ్ళీ వత్తావ నువ్వు ఈడకి.
మళ్ళీ ఏప్పుడు వత్తనో. అది ఒకసారి నాది ఇంకొక చీరన్న మెటీరియల్ తీసుకుంటే కూడతవ. డైలీవేర్కీ
అ నేను అప్పుడు కుట్టుకున్న రెండు డ్రెస్సులు పాయింటు డ్రస్సులు అంటే అయి ఉన్నాయి గా వంద రూపాయలువి ఉంటాయిగా
ఆ
అప్పుడు వచ్చినాయిగా చున్నీలు లేకుండా మంచి స్టిఫ్ గా ఉండేవి.
ఉమ్
అయి నాకు పట్టవు. అసలు నేను సీల్ తీయలే. బీరువాలో వేసి మొన్న బట్టలు సదురుతుంటే బయటబడ్డాయి. వచ్చినప్పుడు అయి కూడా తీసుకపోం నీకు డైలీవేర్ కి బాగానే ఉంటాయి.
ఆ తీసుకుపోతండి ఒకటా, రెండా
కున్నా డ్రెస్సులు కుట్టుకున్న.
ఒకటా, రెండా
రెండు డ్రెస్సులు ఉన్నాయి. రెండు తీసుకపో
ఆ నేను నాకేమైనా నచ్చితే మెటీరియల్ తీసుకునేనా టైం అవుతాదా కుట్టడానికి ఒకటో, రెండో మళ్ళీ
తీసుకో డ్రెస్సులు అయితే వెమ్మటే అయితయిలే. నేను కుడుతా ఇప్పుడు. జాకెట్లు అయితే కొంచెం మోడల్స్ పెట్టమంటున్నావ్ కాబట్టి. మోడల్స్ అయినా చెబితేనే ఉంటుంది లే కుడుతా నేనే. అయితే ఒక మాట అన్నది ఈ చీర
రౌండ్ మేడ అయితే ఒక్కదాని కూడా పెట్టకు
రౌండ్ కాదు ఒ ఒకొక్కొటి ఒకొ మోడల్ చెప్పినా
ఉ అదే
మోడల్స్ చూసి కూడదమ్ లే అన్నది నేను అన్న వీలైతే ఈ చీర ఎవరికనమ్ము ఆ మంచి చీర తీసుకో మళ్ళీ అన్నా తీసుకుంటే ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయల్లో మంచి చీర మళ్ళీ తీసుకుంటున్నా అంటుంది నీకు
ఆ మరి ఆమెను ఇబ్బంది పెట్టకులే ఐదు వందలకి ఇతోడు మళ్ళ ఏమన్నా తలిగితే అన్న ఇచ్చిద్లే అనగాని ఆమెనే ఎక్కువ రేటు పెట్టు అని ఆ తనుగాని నువ్వే పెట్టాను అనుక అంట ఆమె ఇష్టమే పెడితే ఏం లేదు గాని
ఆ లేతే ఓ పన్ త నా నచ్చింది నేనే ఉంచుకోని ఆ డబ్బులు నేనేెయిత్త.
ఉమ్
ఒక ఒక ఐదు వందలు నువ్ ఇచ్చుకో ఆమె రెండు వందలు ఇచ్చిద్ధి ఒక వెయ్యి పన్నెండు వందల్లో మంచి చీర పానైన కొనిపెట్టమంట ఎట్టుది ఆ మరిగ ఊరు కనీకోనా అమ్మాలంటే పోతయిలేగాని చూద్దాం పోని వద్దు చేసుకునేటోళ్ళు నేను తీసుకుంట్ల నేను ఉంచుకొని ఆ డబ్బులు ఏత్తా త్రిబుల్ ఫైవ్ ఇచ్చి ద్దామే
మ్
అవ కాశం నువ్వు కాసం వేసుకుంటే అదే ఏదో మంచి చీర కొనుక్కోండి ఇగా కొంచెం కాస్ట్లీ అయినా
ఆ
ఏం కార చేశారు
బెండకాయ ఫ్రై చేసినా మా ఫ్రిడ్జ్ మొత్తం పాడైంది బయట వేసిన నిన్న ఇల్లుకడిగే అప్పుడు బయట వేసినా అయితే ఇక్కడ తెలుసు నా వాళ్ళది సెకండ్ హ్యాండ్ షాప్ ఉందంట అమ్ముతరా అని అంటే నేను సెకండ్ హ్యాండ్ రిపేర్ అయ్యి వచ్చుంటయి అవి కొన్న వేస్ట్ వద్దన్న వద్దంటే వాళ్ళు తెలిసినొళ్ళే ఏమన్నా తేడా పోతే మళ్ళీ వాళ్ళది వాళ్ళకీయొచ్చు అట్ట మోసమేమి ఉండదంట అంటుండు సెకండ్ హ్యాండ్ తీసుకున్న వేస్టే కదా
అంటే సెకండ్ హ్యాండ్ అంటే సె కెన్డ్ ఎట్టైన సెకండ్ హ్యాండ్ లె గానీ రన్నింగ్ లో ఉండి వాడది అయితే ఏం కాదు కంపెనీ ఏంది
ఇంకేమి రాలేదంట ఇంక వారం అయితే సరుకు వచ్చిద్దంట అంటే సెకండ్ అంటే వాడి వాడి ఉన్నది కాదు ఉండాలి బాగా ఉన్నోల్లు ఇక మోడల్స్ ఎప్పడుక ప్పుడు మారుత్తుంటర్ మారుత్తుంటరు గింత డ్యామేజ్ వ చ్చిన తీసుకెళ్తారు గా అయ్యే
అట్లా కాపోయినా సివిల్ స్కోర్ ఉంటది గ బా ఓకే విర్లుపూల్ ఉంది గా అది ఫ్రిడ్జు అది ఇప్పుడున్న ఈ ఫ్రిడ్జ్ ఏసి
అదే ఆ ఈ ఫ్రిడ్జు పాత ఫ్రిడ్జు తీసుకుంటం అన్నారంట ఈ ఫ్రిడ్జ్ ఏసి తీసుకుంటారనుకుంట
మ్
అదే కొత్తది అయితేనేమో డబుల్ డోర్ ది తీసుకోమన్నా ఇప్పుడంత
కసు దూర ఆడింద నాయను డబల్ డోర్ ఏమో గాని వీర్లు పూలు ఇప్పుడు మాకున్నదైనా మీకు జరిగిపోయిద్ది
అదే ఇగ సెకండ్ హ్యాండ్ అయితే గదె తీసుకోమన్న కొత్తదైదు ఏమో ఆ అంత ఎక్కువ ఎక్కువ పెట్టె బదూలు ఇల్లైన తర్వాతా మంచిది మళ్ళా ఇది కొన్నాళ్ళు వాడి మళ్ళీ ఇల్లైన తర్వాత ఎప్పటికైనా మళ్ళీ పెద్దది తీసుకోవచ్చులే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం అంటాను ప్రస్తుతానికి
మ్
మ్
ఇయన్నెందుకు ఒకసారి ఒకటి తీసుకుంటే పదిహేను పద్దెనిమిది ఇరవై సం సంవత్సరాలు ఉండేటట్టు తీసుకుంటే అయిపోయిద్ది
ఇక అదైతే కొత్తదే కొనుక్కోవాలట్టయి
మాద్దీసుకుని ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు
అది కొత్తయి సెకండ్ హండ్ అంటే తక్కువ రేట్ లోనే వతాయి ఆ రేటుకు డబ్బులుకి తగ్గట్టే వాడుకోవచ్చు
ఉ
ఉ ఉ
అమ్మబ్బా ఇన్నంటక ఇరు అబదు
పోయిందంటనా
ఉ
ఉ
వాళ్ళల్లారా రాషభావళ్ళ స్కూల్కి
పోయిండు ఎవ టెన్త్ క్లాస్ గా పొద్దున్నే సెవెన్ థర్టీకి పోతాండు సాయంత్రం పా ఐదింటికి ఉత్తండు ఉ ఉ హలో అ
అ టమాటా చట్నీ చేసా పొద్దున్నే స్కూల్కి వెళ్ళలారు
టిఫిన్ ఏం చేశావు
టిఫిన్ చేశా దోస చట్నీ
ఉ మిక్సీ అయితే బాగుండే నాకు ఆ మిక్సీ బాగా నచ్చింది ఇంకా నాలుగు రోజులు ఉంటే తీసుకుందును ఉ ఇటు వచ్చినగా తీసుకోలే
ఉ
ఇంటి వెనకనే అది గోడంలో షాప్ లోది కాదు గోడౌన్లది తక్కువ రేటు పడిది అంటే ఈడ మామూలుగా మనం కొనాలం టే ఆరు వేలు ఆడాయితనేమో ఐదు వేలు బయట తక్కువనే పడింది
ఉ
ఉ రెండు రోజులు ఆగితే వస్తాయి అన్నారు గానీ నేను ఆడనే అటుొచ్చిన ఉ ఏదైనా తీసుకొచ్చులే గాని
ఉ ఉ
మంచిగుంది కాకపోతే మస్తుంది అసలు
ఉండాలి మంచి కంపెనీది తీసుకుంటే చాన్నాళ్లు వస్తది
ఉ మస్తుంది గిన్నెలు బాగున్నాయి మందంగా ఉన్నాయి గిన్నెలు మంచిగా మంచిగా పనిచేస్తుంది
మందంగా ఉండాలి గిన్న అప్పుడు వెళ్ి టప్ ఉండ
గిన్నెల చాలా మందంగా ఉన్నాయి హ్యాండిల్ అవన్నీ మస్తు స్టాండర్డ్ గా ఉన్నాయి
ఉ ఏ కంపెనీ
ఏమో ఏం కంపెనీ ఏ చూడలే కానీ మిక్సీ కూడా బాగుంది మోడల్ గిన్నెలు బాగున్నాయి అదే ఫోటో పెట్టమంటా కంపెనీ తో రో తెల్లగా ఉంటదేమో చూద్దాం
ఉ
నేను డబ్బులు ఐదువేళ్లు ఇత్త మళ్లీ నువ్వు పోయినప్పుడు తెత్తవా అని అడిగిన బావని నేను అడుపోను అంటాడు
ఉమ్
నేను అటు పోను తేను అంటాండు
కంపేనీ ఏంది చెప్పు
ఏమో నేను చూడ కంపెనీ అసలు చోడలేదు ఆమేను ఫోటో పెట్టమని అడిగితే పెట్టిద్ది
ఫోటో పెట్టమను చూద్దాం ఇడ
ఉం అడుగుతా మిక్సీ ఉను అది ఇక్కడ మిక్సీ ఉను ఫ్రిడ్జ్ ఒకేసారి తీసుకుంటా మరి ఆడ సెకండ్ హ్యాండ్ అది వేరేగాని మిక్సీ అయితే తీసుకుంటా
ఆ
ఉం ఉం
రైస్ కుక్కర్ ఉందిగా మిక్సీ ఒక్కటి తీసుకుంటే మిక్సీ అన్ ఫ్రిడ్జ్ అట్ట షాక్ కొడితే ఇబ్బంది అయిద్ది గబుకున్న పట్టుకుంటే
ఆ అదే అసలు వీలుగా వాడారు కాని వేరేటోళ్ళు అయితే వాడనే వాడరు గిన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది అంట అంటే పదకొండు ఇది ఆరు పదిహేడు సంవత్సరాలు వారు డారు వామ్మో పదిహేడు సంవత్సరాలు గ్రేట్ ఏ మరి ఇది అప్పుడు మోడలా ఇగ ఇప్పుడు ఎడ ఉన్నయి ఇగ ఇంతా చిన్న ఫ్రిడ్జ్లు ఇప్పుడు ఎడ ఉన్నాయి
కుర్జీలు కొనాలి కుర్జీలు లేవు అసలు మొన్న ఇంటి కొత్తే కుర్చీ కూర్చోడానికి కుర్చీలు లేవు నాకు ఇబ్బంది అయింది చెర్లేస్కోవాలే
తీసుకో రెండు
పొద్దున అమ్మడానికి వచ్చినయి
ఉం
కానీ తీసుకోల
అమ్మడానికి వచ్చి ఏదీ ఒకేసారి డబ్బులు కట్టడమా నెల నెల కట్టడమా
వాయిదాలని వచ్చారు
చిన్నప్పుడు అమ్మ అంతే తీసుకునేదిగా ఆరు నెలలకి వచ్చేది
ఆ ఇప్పుడుత్తే సంక్రాంతి కి చ్ ఇంకా ఆ టైమ్ లో వస్తరు అన్నమాట వాళ్ళు కట్టుకోవడానికి
ఉం
తీసుకుందామని వూపు చేసినలేగాని మళ్ళీ ఇగ వోద్దులే షాప్ లో మనం తిరిగి చూసుకొని
అయి బాగుంటునయి ఇప్పుడు మంచి మంచి మోడల్ వత్తున్నయి కుర్చీలు మందంగా
ఈయి ఓల్డ్ మోడలే
గయ్యే ఇప్పుడు మంచిగా వస్తనాయి కుర్చిలు
అవును సరేలే మరి మళ్ళీ చేస్తా
ఆ సరే
ఏనే